ఓ
ఏ తడబీ నీ పనిఅయిందా
ఏందిరా పెద్దమ్మ మట్
అచ్చిర్రా చిన్
చీవ్ రాడ్ అన్నవా
అక్క పంపిచ్చిందట చివురు గడలు కొన్ని మిర్ప్ కాయలుంటే పంపి
అక్క
అత్త ఎరబోతు తెచ్చినయి ఉంటాయి గదా
ఆహా
తేదోకాయలు కొన్ని అట కొన్ని మామూలు కాయలు
ఊహూ మంచిగున్నడటనా
ఆ మంచిగనే ఉన్నడట క
ఆళ్ళమ్మమ్మని కానడా ఇక్కన్నున్నట్నా
అక్కన్నే
ఆళ్ళ అమ్మమ్మోళ్ళ ఇంటి కాన్నా
ఆ
ఊ
అండాల్నా అన్నం కూర అండాలా ఉన్నరా
బియ్యం పెట్టాల మార్కెట్ పోయి రావాలె
కొయాళ్కు నువ్వేనా ఎలా డూటీ
రోజు నాగా కాలుతోంది
నేను బాగా ఎరుతున్నానా
పోతనే
అయ్యో ఎందుకు
అన్నే వరస వాడుతాండు
ఆ లేడా ఇప్పుడు బావ ఇంట్లో లేడా
లేడూ
బ బండి అ మళ్ళీ బండి లేకుండా అటు పోడూకదా
పోయిన నడుచుకుంటా
అకుడుద
వణగాడం కొంచెం బూస్ట్ వైరా
రమ్మను
వస్తాను
రమ్మను పోతా
వస్తాను వస్తాను అయితే స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు పల్లుగుంటా
వాళ్ళు అంతే పిన్ని వాళ్ళు మారారు వాళ్ళ ఏందో అనుకుంటారు అప్పుడు అడ కూర్చోని మనం బయట వాకిలి ఉడుత్తాం అని నవ్వుకుంటా కిల్లకిలకిల మాట్లాడతలేదా.
ఉమ్
అన్నం
అదే ఇంటికి పోయి మన ఇంటి కడ పెట్టి కూడా పన్నడా అని నేను పోయిన ఇంటికి అన్నట్టు
ఆ
ఉనా ఊ ఇంటికాడ పెట్టి స్విచ్ ఆప్ పెట్టుకొని పండడేమో అని నేను పోయిన ఇత్తనే ఏ రా అంట
లేేడంటారు
ఫోన్ చేస్తే కూడా స్విచ్ ఆఫ్ వత్తంది.
పిన్నీతో కూడ స్విచ్చాఫ్ వత్తందా
ఉమ్
మరి ఎటు పోయిండు అడకపోయాను పొద్దున్న తీసుకపోయిను బండి ఇట్లా అవసరం ఉంది
అన్నా అంటే కూరగాయలు పోవాల బ చాల అంట అల్లుడు పోయిండు అంటే ఏమన్ రా
వాళ్ళ ఇంటికా
అదే మా ఇం మాయంటికి పోయిండు మామా దినాలు అంటాంది
మళ్ళ అమ్మమ్మ దినాల సనిపోయిందా
ఏ మోరా తెల్
ఆహో ఇమె బో వద్ద అను పోగలేద అయితే
ఉమ్
హహ
మా తమ్మన కు కన్న ఏతను మ కడుగు వేయండి
తోలగాడికి
మాధు
మాధు బాబాయ్ కి వత్తా
హుమ్మ్
ఆహా మధు బాబాయి చెల్లలి నుంచి వెళ్ళ చేత్తా అని పోయిందా
వాళ్ళ తమ్ముణ్ణి నంబర్ ఉన్నదంట మాధవ కాడ
ఆ
పాల తమ్మున్ నెంబర్
ఆహా హా హా వాళ్ల తమ్ముడి నంబర్ ఈమె దగ్గర లేదు అన్న
ఉన్నదంటగాని నా సెల్ నుండి చేయాలన్ న్ ఉన్నది మాధు కాడా చూషోత్త పోయింది
ఆహాహ తీషోత్తాన్ పోయింద
ఉహ్మ్
బోర్లు గిట్ల తోమినవా
పనంతా తీరింది రా ఒక స్నానం ఉన్నది. బాబాయ్ పోతే నేను లేటుగా ఏత్త ఇగ అంత వరకి చేస్తానా అని పో అంటే నేను బోను నడుసుకుంటా నాకు కాలు గుంజుతున్నాయి నాకు షాతన అైతే ఆనంటాండు
ఆహాహా ఒక్కదానివే పోతావా వాస్ అత్తరాట్న
నేను చిన్నదానెన్నే
ఇద్దరే పోతారా
ఆహ్ పోయిన వారం పోయినా ఈ వారం
అవునా అన్రోలకు సరీబోతయా మరి వారం రోలకు
సరిపోతాయి నాలు రోలకే తెత్త
నాలురోలకే తెత్తవా
ఉహ్ సోమ్మరం, మంగళవారం, బుధవారం మల్ల బేస్తారం ఉండదు నా బేస్తారం వదు శుక్రరం పప్పేనే శనివారం అ అన్నా మొన్న ఆదివారం మల్ల కూలు స్టార్ట్ అయినయ్ కదా రావా అంటాండాన్న ఫోన్ చేశి
ఎవన్నావ్ మరి
అమ్మమ్మ లేదు మావయ్యని చూసిరాను పోయింది కాకర్ల పల్లకన్న రేప రేపత్తానన్న అత్తే
అత్తే రేపొత్తా అన్నవా
ఉహ్మ్
ఉ ఏ ఉన్నాది ముసలామెనూ ఆ ముసలామే రంగనే చెప్పకుండా పోతే చెప్పకుండా పోతానని అంటా రాదు మా అన్న రమ్మంటండు వదినే, మల్ల సెలవుకు స్టార్ట్ అయిపోయినాయి, స్కూల్ స్టార్ట్ అయిపోయినీ పొయ్యొత్త అని చెప్పరాదు.
ఆ ఇప్పుడు అన్నలయిలా ఇప్పుడు అదయిలా అంటాంది.
ఇప్పుడు అదయిల్లా, ఇదయిల్లా అంటే అట్లా కూడా కలవద్ద మరి
దంత కట్ట చేసుకని ఏం
ఆగడ రా ప చెప్ప మా వినా రా ఆహా
దేనికన్నా పోతే
టని ప బ తన్నవరు ఎడిపోద
మట్టలు మట్టెలో చేయించలే గాని ఇప్పుడ ఏదో మీది మరుగులం రమ్మ అంటే పోతావా అంటాంది
మరి అవి చేయించు అని అంటా ఉంటాం చేయించు అర్త అ ఏదో అడ వేంది ఇప్పుడు మరి కలవడానికి అళ కలిసిన అప్పుడు కలవాలి కదా మళ్ళ గ అట్నే నేను ఏంట
వాళ్ళ కడ గొడ్ కడ మానాడ్రా
ఆ
వాళ్ళక్కడ గొడ్డు కట్టం చెత్తాయిట్లాయిన్నాడుప్పుడు
ఆహాహ ఎవర అంటారు బాబామ్ ఏ సంజ ం అంటే ఎవరో పరాయంమ కాదు కదా వాళ్ళు ఎట్లా చూసుకున్నారో మనకు అసం వచ్చర కాదు మనం మంచిగా ఉన్నా లేదా అన్నది మనం వచ్చం
మరి నీ కాడికి వచ్చినాక నువ్వు పెళ్ళైన కొత్తలు కూడా నీతో రాలే గారు పనికి ఇట్లు పెట్టా రాలేదా నేను మీతో రంండలాపాయ దు ఎల్వనేద తెల్ అదు
ఆ ఆమె రెండు వేల ద కత్తా తీసుకోలేదు అవి ఎ ళకి రాలేదు అన్ని అయ అయిపోయి
ఆ వచ్చిన అన్న కూడా ఇక వటు అని బాబాయ్ కల నా కేయాల
ఆ ఆ దగ్గరనే ఉంచుకున్నాను అయిపోపో
మరి మ సుఖం పెట్టినట్టు నన్ను
గతనే మాట్లాడదాడి
ఒక తమ్ముడు కూట్ కాని చెప్ప అతలేను అంతా ముందు ఓలేద
ఎందుకు పోలే పి పోయినావు ఒకునేవున్నా
ఇంకనే ఉన్నాం వాడు పుట్టినాకంటం పని లేదు
పని పోకుంటూనే ఉంటారు వెళ్తుందా పుట్టిన కానిజ కొంచెం ఆరోగ్యం బాలేదు కాబట్టి పోతారు అంత ముందు పోలేదు
నేను అసండి పోతాను ముసలాను వేచ్చినక శాతన అవుతాను అంటాను
ఇ ఆమె ఎట్లా అనుకున్నాయి మనం పట్టించుకోవాలి ఆమె ఎప్పుడ సైడ్ మాట్లాడుతే ఈ విధంగా మాట్లాడదా అ అటు మాట్లాడదుా అటు విధంగా మాట్లాడదాం మా ఎమన్నా మరి రేపు అట్లా పోయి వచ్చినం కస్తా అని చెప్పినాము
చెప్పిన
అళ్లేతున్నారు జాప తర్మల్ అని వాళ్ళ న ఎక్క్కండ వాళ్ళ పోోన్తారా ఎకుండ ఉంటనా న కుడడాడి కూూడ
మ వాల్ ఫోనేజరు
మన్ేర
సేరు మాట్లాడరు
మాళ్లాడరా కవి ఇలా అయినా కూడా రవీంద్రబాబు ఒకనే మాట్లాడడుడవచ్చుదా
ఆ బాబు మాట్లాడతాడు ఆమ్ మాట్లాడతాడు
చిన్నయినా
ఇక అన్నా ప ఇక్కడ ఉండడు కాబట్టి మా ాడు
ఎక్కడంటాడుయనా
హైదరాబాద్ లో పోయిండు మొన్ననే ఇకచ్చిండు
అవునా అగర బజేస్తా నా ఏం బా నిసోడు
తప్ప అని చెప్తా ఉం అదే అ
ముత్తనకయ అయబదు ఉండడా
హ
ఆయన ఒక్కంది పిన్నదా వెళ్ళి ఇప్పుడు
ఆ
ఆ ఒక్కన్నలయా
నేన ఒక్కందే ఉన్నది గతే వాని ఇద్దరు ఉన్నది ఈయనొ పన్న ఉన్నా నడుకడలుద్దారు
అవునవును
అ తవిడుక పిల్లనివళ ఏ
అదే సంబంధం ఖయమనాక కన్సల్ అయింద అన్నారు కదా అ
అద ఎట్నే అయితానే రా మస్తు తాగుతాండు
హవుదన్న
ఆయిదయి పెద్ద అంగులులక్కయన వాళ్ళ
అవునా
ఆ దొడ్డుగా మానయంట
ఎప్పుడు చూసినా పి చిన్నప్పుడు అప్పుడు జాన్ర్ కోతం చదువుకున్నప్పుడు అప్పుడు చూసిన
ఇక్కడ చదువుకున్నా వచ్చినవన్ని
అవును మళ్ళా తర్వాత చూడలేది ఈ నందుూలదు చిన్నయి నందుూలు ఆశివన్ కూడా చూల్లే
వాళ్ళను చ్చిలి
మళ్ళా రాలే రాజు అంటే పెద్దోడే నాకన్నా ఏ శివనగరా చిన్నను ఎవళ
వాళ రాదు
చిన్నోడనా నీకన్నా
ఇద్దరు చిన్నాల వాళ్ళు
ఇప్పుడు ఇకన్నా జాన్సాక పెద్ద చిన్న
కు
స్యాంసంగ్ చిన్ననా
ఆ
అవునా
ఫోన్ చేసిన్ద్ర నాకు ఆ ఫోన్ చేసిందలే ధన్ రక్క
ఎద్దకు భైనా
న నాతోనే మాట న ఎతింజను
అయ్యో మాట్లాడుతేది కావచ్చు చేయకపో ఎడతకపోయినా ఎప్పుడు చేసింది
నేను బోల్గామ్ త అంటే వేసింది ఆ కట్టడి మళ్ ఏళ
మళ్ళ ఒకసారి చేసి చూడపోంది నా కూడా చేసింది మాట్లాడింది బాగున్న అక్క మాట్లాడింది మాట్లాడిళ్ళు చేయనా చేయాను ఆ
టాస్క్ గురించి చెప్పితే ఫోన్ ఇట్ల చేత్తాందా అని నేను అనుకున్నా
లేదు లేదు గని సరే పిన్ని
ఆ సరే రా